అచ్చింది
రస్తుంది
సిగ్నల్ నా క లేదా
ఈ మీ దగ్గరే సిగ్నల్ లేదు
ఇరిగి ఇరిగా మాట్లాడతా
నార్మల్గా మీ దగ్గర అయినా సరే సిగ్నల్ వస్తుంది ఇ కనెక్ట్ అయితలే డిస్ కనెక్ట్ ఇగా
కనెక్ట్ కానే వయిస్ వినపడుదు
ఏ
ఆ
ప వి
ఆ
ఎట్లా మార అ కాల్స్ రావు కథ టై గుడి అసుడద
పైయి మజది మీక నస్తాయిగా ఏమి అయయ
మాట్లాడి
చల్తడి
పడి
ఒకలకి సోనికా
ఆ
ఆ
ఆ అ
తినవా
ఎందుకు మిస్ చేసుకోవడం చెప్పు పణనికి వచ్చేదా
మార్ తన స్టీ ఉ
అర్థం కాలే
చెయ్యక్క నీదని మస్త్ వుంది కదా మంచిగా అని ఊ ఏంటి నీళ్ల సౌండ్
ఏ నీళ సౌండ్ కాదు
తెల్ల పాములు ఒస్తయ్
ఆ
అనీకి జరమ పోనీ ఎవరు అక్కనే ఏఅక్క బనకను ఎందుకు అన్నేగ్యో నన్నే దాని నేన్ జెప్త ఆగు ఎందుకు
ఇయలా మాకోక ప్రాసెస్ ఉన్నామా నైట్ వర్క్ అలా కంప్లీట్ చేసుకోవాలి ఎ పన్నెండు దాకానే హలో కదా ట్వంటీ సెవెంత్ డేట్ వచ్చిందంటే మళ్ళీ యాక్సెప్ట్ చేయదేము నైట్ టువల్ వరకే అంటున్ది ఈ అక్క డేట్ మార్క్ యాక్సెప్ట్ చేయద కాల్స్ యాప్ కూడా అప్డేట్ టయితది మళ్ళీ ఆ ఎట్లాంటవ్ మరి అబ్బ బ్యాగ్ బవాలి ఇప్పుడు నేను బ్యాగ్ బలేను హౌ
ఎందుక్ పోవచ్చు ఎంగదు
ఏ కట్ట మళ్ళీ కౌంట్ వస్తుంది రాదునే
కట్ కాదు ఫోన్ కట్ కాదు పో
ఓకే ఏమో నాకు తెలియక నేను ఇక అది మాట్లాడినంత సేపు అందులోనే ఉంటున్నా
ఫన్ కట్ గాదు నేన్ కటుగాదు మాట్లాడొచ్చు బ్యాక్ బో బ్యాగ్ పోవచ్చు
పోయినా పోయినా వాట్సాప్లకె వచ్చేదుండే వాట్సాప్కి వచ్చిన
ఉన్నవా
ఆ ఎన్ని కౌంట్ అయినయి నీ ఇప్పటికి
ఫైవే
అయి దే అయి కూడా ఫుల్ హాఫైనా అంటే ప్రతిీదీ టెన్ మినిట్స్ చేసినాము తక్కువ చేసినామ.
ప్రతి టెన్ మినట్స్
అందుకే నేను రెండు సార్లు మూడు సార్లు చేసినటుననే
ఇపుడు నాలు సాల నాలుగు సాల అయింది ఇ దీని తోటి
ఊ పుష్ప నే పుష్ప కూడా మూడు సార్లు చేసినట్టున దగ్గర దగ్గర
ఆ
సోనికి నిన్న షాప్ లకు బోను ఒకసారి చేసిన
ఆవునే
ఇంకా మాదాపి కొ మాట్లాడిన అంతే ఇగ ఒయ ఓయే
ఉ
ఎన్నోలే
చెద్దతే ఎన్ పోనే రర. వావ్ నైస్.
ఆ
అగ మీ కా ోల్బెడ్టి రాయి.
నేన్ని నాటక.
అన్ని పిచ్చి గీతాలు చోడ బీము వేసినావు చోడ బీము బొమ్మ పాండ పాండ వేసినా. అ రమ్మా.
లేచి కూసున్నవేందే పండుకోక. ఏ లే ఈగ
అల్లీ లేసిందా ఇప్పుడే. నిద్ర బోదా నయిటు.
మ మీద పం త అలవాటు.
ఉమ్.
ఏ
ఉ ఇది లాస్ట్ ఇది నీది అయిపోయినాయా ట్వంటీ అయినాయా. అవుడా ఇంకా జీరాద అక్క చెమ్మక్కకి జయరాదు.
చెమ్మ త. అల్లనేమో మన పేరు మాట్లాడకుండా మాట్లాడాలి.
చెమ్మక్క ఒక్క కాలు కూడా కాలేదంట కదా చెయ్యొచ్చుగా చెమ్మక్క.
డెమక్రటిక్ింద నేనే కష్టపడి డెమక్ర అు. సోది అంత వెది నేను ఏం మాట్లాడలే.
ఆ. ఏం లేదు తిన్నా పడుకున్నా. పడుకొని ఫోన్ చూసుకున్నా ఈగ. కు. ఈ దగ్గ ఫలితం రావాలి అక్క నీకు.
నువ్వు మాట్లాడకుండా ఏడున్నావ్.
అళ ఏమో పర్సనల్ మాట్లాడుకోద్దని మనం ఏమో అయ్యే చేస్తున్నాం.
ే పే హ. గు
ఒక టాపిక్ గురించి మాట్లాడదామన్నా ఏం గుర్తు రావేంది.
ఈ పుష్ప నను పర్టికులర్ మాట్లాడుతునను.
అంతిధగా మాట్లాడుకురా. ఉం
రేపు వస్తుందంటగా.
ఆ ఉస్తుందంట. ఆ.
మాట్లాడు దానికి అందరు ఫోన్ చేసి
ఉం హ
తె.
అలాకి. నేను పోయి వన్ మంత్ కూడా కాలేదు అప్పుడే శాలరీ పెంచుతారా ఏం మాట్లాడుతున్న్రా ఆ పర్లేదు అక్క ఇప్పుడు కొత్తగాాలటి బానే ఉంది గానీ ఇన్ కేస్ త్రీ మంత్స్ అయినాక ప్రెజర్ ఎక్కువనే ఉంటది అనిపిస్తుంది నాక దాని చూస్తే కాకపోతే తొందర నేర్చుకుంటే ఫ్రీగా ఉంటది ఫ్రైన్ ఏముండదు గాని మనం మనం చేసుకోవాలి కాకపోతే అది రోజు వస్తాయి ఒక్క రోజు ఉండకుండా ఒక్క రోజు పెండింగ్ పడితే రెండు రోజులా చేసుకోవాల్సి వస్తుంది ఒక రోజు కలిసి అ అట్లా ఉంటుంది అది డైలీ వస్తాయి మనదంతా అదర్ స్టేట్ కదా అది వాళ్ళది యయుఎస్ వాళ్ళది అంతా వస్తుంది మనకి ఈ రోజు నైట్ అయితే వాళ్ళకి మార్నింగ్ అవుతుదిగా అట్లా
అంతేదా
లా అగుతాడు వల్ల
మాటం తను మాటద
ఆ డైలీ వస్తుది వర్క్ వర్క్ ఒక రోజు డిలే అయినా కష్టం అందులే చూసుకుంటే మంచిిన ఉంటది అ అ ఓ జోబు చేసిందా ఏ ఇట్స్
అమ ఇదా నదదా
కత్ క
ఏంటదరా ఓ అమా ఏమందడి
ఆ పంకోను అప్పుడే
లేషి అస్తుందిప్పాల ననుప్పకుం
మీ
కషమతంకాిిీలైన్ న్ లో కొ వచ్చినందిిినం కూడా కనెక్ట్ చే ఒకళైన్ ఒక మాట్లాడి ఆ బాయ్ స